హలో
ఆ హలో ఏం చేస్తాన్నాన్?
ఏం లేదు ఊరికే ఉన్నా ఇక్కడ అలా చేస్తా ఉన్నాడు చాలా అ అంటే చాలా
అవును ఆ పిల్లలు బలె అల్లరి చేస్తానే ఉంటారు కదా.
ఆ ఏం మాటలు మాట్లాడతారు పెద్ద హలో మనసెస్తి
అవును ఇప్పుడు ఉన్న వాళ్ళ పిల్లలకైతేనా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమనరు కదా.
డు కొంచెం కూడా
ఆ ఒకవేళ మన చిన్నప్పుడుయితేగిన క్కమ్మా ఆ హలో
లె పిల్లలు ఇంత అల్లరు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం అనట్లేదు కాబట్టి
అవును అప్పుడు అయితే ఈనా చిన్నప్పుడు అన్నం బహప్ తల్లిదండ్రులు తినపడిస్తా అంటే చిన్నమామని, చెట్లని అన్ని చూపించి తినిపిస్తాండ్రి ఇప్పుడైతే తెగినా వాళ్ళు ఏడిస్తే చాలు ఊరికే ఫోన్ ఇచ్చి తల్లిదండ్రుల వల్లే పిల్లలంతా చెడిపోతున్నారు
ఆహ అవును నిజంగా అసలు
ఆ అసలు భయం లేక్కకుండా పోతంది ఈ మధ్యకాలం పిల్లలకి
కొంచం మ్ కూడా ఇంకా అయితే ఫోన్ చూస్తేనే అ అన్నం తింటూ వస్సరు
ఆ
వెళ్లకు
అప్పుడు మనం ఉన్న కాలమే బా ఉ టేది కదా అప్పుడు ఎంత బాగా అందరము బుడిగిలా టంటా ఆ ఇంకా టైర్లు తీసుకొని
క్లణితి
ఆ ఏదో అన్ని డాక్టర్ ఆట, టీచర్ ఆట డంటా ఉ చానా బాగుంది అప్పుడే
చాలా అంటే చాలా బాగుండాయ్
ఆహ ఇంగా అప్ ఇప్పుడైతే ఈనా మనం ఏదైనా అల్లరి చేస్తే గా మమ్మీ పేరెంట్స్ అయితేయిగిన మమ్మీ వాళ్ళు కంటి చూపుతోనే కంట్రోల్ చేస్ తె వాళ్ళు
ఆ అంది అసలు వాన్ చేసేవాళ్ళు పేట్లు ఎంచలయితే పగిలిపోతాండ వాళ్ళవి మనల్ని కొట్టి కొట్టి
అవును ఇప్పుడైతే గానీ అస్సలు అవును నిన్ను బాలే కొడతనేే ఉంటు టాది కాదే అట్లా ఆ
ఇవ్వ
ఉ అయినా వాళ్ళు ఇప్పుడే ఇట్లా ఉన్నారంటే పెద్దయ్య నుంచి ఏమైపోతారు అనేసి ఆ
నిజంగాయితే ఇప్పుడే కళ్ళద్దాలు వచ్చాయి చేస్తాం చిన్న పిల్లలకే
అవును ఫోన్ ఎక్కువ చూసి చూసి వాళ్ళకి అసలు చానా అసలు ముందై తెగినా మనం టీవీ కోసం టీవీ రిమోట్ల కోసం కట్టుకునే వాళ్ళం ఆ
ఆ టివీ రిమోట్ మోట్ల సు
ఆ కొట్టుకునే వాళ్ళం ఇప్పుడు వాళ్ళు ఫోన్ల కోసం కొట్టుకునొస్తున్నారు
ఆహారం కూడా అంత మంచి ఇది కాదు మొత్తం అన్నీ
పిల్లలు
అవును వాళ్ళు ఈ వయసుకే పిజ్జాలు అంటా అవన్నీ
ఆ
పిజ్జాలు కూల్ డ్రింక్స్ ఏంది అసలు
అనుకుంటా ఆంటీ మీదోకటి అంగట్లో చిన్న కిరాణా కొట్టులో
అవును ఆ ఇప్పుడు టూ రూపీస్ కే రోజు అడగలంటే ఏదోలా అనిపిస్తాండ
అ నిజంగా అసలు అబ్బా స్కూల్ కి పోయే టైంలో అప్పుడు అంతా
ఇంగప్పుడు మనము స్కూల్ కి వెళ్తాంటిమి కదా అప్పుడైతే ఇంత బాగా సైకిల్ లో పోయే వాళ్ళం ఈ మధ్యకాలంలో పిల్లలు అది ఏదో ఎలక్ట్రానిక్స్ స్కూటీ అని చిన్నది కొనీ మనీ అడుగుతానే ఉంటా ఉంటారు
మోట్ గన్స్ అన్నీ వాళ్ళకి కావాలి
అవును అసలు ఏమైపోతారో ఏమో మరి వాళ్ళు అన్నీ అట్లా
ఆ నిజంగా అస్స
ఇది ఇది
ఆ చిన్నప్పుడు వార్చినే
అది టీచర్లు కూడా అప్పుడు బాగా కొట్టే వాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే గిన వాళ్ళు ఒక్కడు తిన్నేసాలు ఈ పిల్లోలు కంప్లైంట్స్ పోయి ఇస్తారు
అవును నిజం గా
కూడా
యూ అవును నిజంగా అసలు
ఆ ఆగారాభం వల్ల వాళ్ళు ఇంకా చెడిపోతారు ఆ
పోతారు ఇప్పుడు అవి వాచెస్ వస్తాండా కదా ఫీ
పీచు మిఠాయి నీది పీకాక్ చేసుకోనే ఇది తింటాం ఫైవ్ రుపీస్ ఇస్తే చేతి చాలా బాన్ అదొక ఆనందం ఇంకా
ఆ ఇప్పుడు అలాంటిది ఎక్కడుందో కూడా తెలుస్తానలే తెలుసా
అవును అన్నీ ఇంకా
అసలు
అన్ని ఒక్కటే కాదు ఇలాంటివి కూడా
అ అప్పుడు అన్నీ తక్కువ రేటుకే బటానీలు అప్పుడు రెండు రూపాయల బటానీలు అన్నమాట మా స్కూల్లో పెట్టేవాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అసలు యూ అప్పుడు పానీపూరి కూడా తెలుసా రూపాయికి రెండు పేస్ తాంది
ఆహా ఇప్పుడు అయితే ఇటీ అనుకుంటా ఇచ్చేది
అవును చూడు అసలు అవి ఎంత ఉంటాయి
ఇంత కొంచెం ఇంత చిన్నగా ఉంటాయని ఇంత కా
అవును అసలు చానా కదా
చాల అంటే చానా చేసినావా ఇంట్లో ఎప్పుడన్నా
పానీ పూరి నా చేస్తాంటి అప్పుడు అది పిండి కలుపుతారు కదా పూరీలు కీ అది ఎట్ల కలిపినా కూడా మళ్ళీ తిక్కుతుంటేగిన పూరీలు అంత పొంగేవి మాట అందుకు నేనేం చేస్తానంటే రెడీమేడ్ వస్తాయి కదా వడియాల్లాగా ఉహ్మ్ అవి వడియాలు చేస్తే గిన
ఉ
అవునా బాగుంటాయి కదా
చేయడం అయితే సీమ్ అట్లే వస్ తినీ పాణి లాగా
అవునా నీకి తెలుసా అది ఎలా చేయడం
కానీ చేసిన పానీ పూరి ఇంట్లో తినేదాకా ఇంట్లోనే కడుపునిండా తినొచ్చు మంచిగా
అవును ఎన్ని కాల్ అంటే అన్ని ఇంట్లోనే
ఆ రెడీ మేడ్ ది బయట తెచ్చు కొన్ని సుధప్ పానీ కోసం పుదీనా కొత్తిమీరీ పచ్చిమిర్చి ఇంకా చిన్ వాటర్ ఏసీ మిక్స్
మీకోటేసి పోసింది ఇంకా దాంతో ఆలు ఆనియన్ ఉడికించండి
అ బఠానీ కూడా బాగుంటుది
బాగుంటుంది బఠానీ గూడా
ఉమ్ హూ ఎంతైనా అప్పటి అప్పటివే బాగుంటాయి కదా
చానా బాగుంటాయి అసలు
ఉమ్ ఇంకా మేము అప్పుడు స్కూల్ లో ఉన్నప్పుడు ఒకసారి పిల్లలందరూ కలిసి ఆ మేడంకిి తెలియకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఉంటిమి అన్నమాట కంచు సేకి ఇందు బాగుందా ఆ కుక్కపిల్ల అయితే గిన అలాగా మేడం పీరియడ్ ఎగర గొట్టి పోయినాము ఒక ఐదుగురు పిల్లలు అసలు అప్పుడు గంట లేట్ వచ్చినామని మా మేడము స్టిక్ పట్టుకొని కొట్టడానికి రెడీగా ఉంది అప్పుడు మేము ఏద గుడికిపోయినాం మేడం అనేసి అబద్దాం చెప్పిన అప్పుడు ఇంకా మేడం కి వేరే ఆమె దగ్గర వేరే ఆమె దగ్గర కుంకుం ఇప్పించుకొని మేడం కుంకుం ఇది గుడికి పెయింటి మీ అనేసి అబద్దం చెప్పిండు
ఆ అం
ఇంతైన అప్పుడు తీపి జ్ఞాపకాలు బాగుంటాయి
చాలా బాగుంటాయి అసలు న్యాచ్ రేల్స్
అంతేగా ఇప్పుడు ఇంకా బిరీనీ వద్దాం అనుకోనేది చాలా లేట్ అయిపోయింది అ అందు కనేసి అట్ల పోయింటిమి
ఆ
నువ్వ ఎప్పుడైనా అట్లా చేసావా
ఈయనా ఇప్పుడు ఒకసారి అలా చెయ చేసినం
అవునా ఉమ్ సరే మరి ఆ సరే ఆ బాయ్
ఉమ్ అ